హలో ఆ ఈ వాతావరణ మార్పులు గురించి మీకు ఏమన్నా అభిప్రాయం ఉందా
ఆ ఉంది ఎందుకు లేదు వాతావరణం ఈ మధ్య చాలా విధాలుగా మారుతుంది కదా
అవును నాకు అనిపిస్తుంది అసలు ఒకప్పటి వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి చాలా మార్పు వచ్చేసినాయి అనుకోకున్ అనుకోకుండా వానలు పడుతున్నాయి ఎండాకాలంలో
అవును ఎప్పుడు ఎండ గాస్తుందో ఎప్పుడు వన గాస్తుందో అసలుకి ఏం అర్ధమే కావట్లేదు
అవును వానాకాలంలో చూసే మొత్తం ఎండలు వచ్చేస్తాయి
ఎండాకాలంలో చూస్తే వానలు పడుతున్నాయి
ఆ దీనివల్ల చానా మార్పులు వచ్చేస్తాయి భూమి హీటెక్కిపోతుంది భూమి
ఇప్పుటికే ఇప్పుటికే ఒక చాలా వరకు ప్లాంట్స్ అన్ని నాశనం అయిపోయయి చెట్లు అన్ని దీని వల్ల
అవునవును ఒకప్పటి వాతావరణం చూస్తే మనకి ముప్పై ఐదు ముప్పై ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రత మాత్ర మాత్రమే ఉండేది ఇప్పుడు చూస్తే ఆ నలభై నలభై ఐదు వరకు పోతుంది
వెళ్తుంది మొన్నే అనుకుంటా అన్న కడపలో నలభై రెండు డిగ్రీల వాతావరణం నమోదైందంట
అవును అవును మొత్తం ఆంధ్ర మొత్తం ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న ఇండియాలో తీసుకున్న చానా చోట్ల చానా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి
దీని వల్ల ఏమైతుందంటే నీళ్లన్నీ ఇంకిపోతున్నాయి చాలా వరకు
అవును ఉన్న జలాలు ఇంకాలో ఇంకి పో భూగర్భ జలాలు ఇంకా అడుగంటిపోతున్నాయి
అదే దాని వల్ల ఏమైతుందంటే వా అంటే అంతే ఎక్కువ జరిగిపోయి వానలు పడుతున్నాయి అప్పుడే మళ్ళీ
అవును ఇంకా ఈ భూమి మనమేం చేస్తామంటే నీళ్ళ కోసం రైతులు భూమికి ఇంకా లోతు బోర్లే వేసి భూమిలో వెతికి తవ్వుతున్నారు దాని వల్ల భూగర్భజలం ఇంకి ఇంకా అంతరించిపోయే స్థాయికి చేరిపోతంది
దాని వల్ల మనకు మనకు ఉండే అవి భాగాలు కొని భూమి భావాలు కొని దెబ్బతింటున్నాయి అనమాట చాలా వరకు
అవు
ఏమని అలా వేయడం వల్ల కూడా చాలా అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏ ఇప్పుడు నీళ్లు పడకున్నా ఉంటే అలాగే మూసేస్తారనమాట వాటిని
వదిలేస్తారు కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి
ప్రమాదాలు జరుగుతాయి అలా చాలా చూసాం కదా
అవునవును ఇంకా ఈ ఎండలకు బయట తిరగలేము బయట తిరిగితే మరి వడ దెబ్బగలీ ఆరోగ్యం మళ్లీ ప్రమాదం పడుతది
అవును ఊరికనే వడ దెబ్బలు తగులుతున్నాయి ఈ మధ్య మనిషికి ఎందుకంటే మనిషి తినే ఫుడ్ అలా ఉంది
ఎండలు ఇంత పెరిగిపోతే కష్టమ అయిపోతాంది
అప్పట్లో ఇంత ఎండలు ఉన్నాగాని తట్టుకుంటే వాళ్ళు మంజులు కానీ ఇప్పుడు తట్టుకోలేరన్నమాట
అ
ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎండొచ్చిందనుకో ఇంక లేదు మనీష అనే వాడికి ఇంకా లేదు ఇంకా ఉండలేడు వాడు ఆ ఎండలో వెళ్ళిపోతాడు విన్న
అవును ఒకప్పుడంటే మొత్తం ప్రశాంతంగా చెట్లు ఉండేవి అంత ఎండలు అనిపించేవి కాదు వానలు సకాలంలో పడేవి వాతావరణము సమకూలంగా నడిచిపోయేది
ఇప్పుడు ఏమైతుందంటే పూర్తిగా అంత విరుద్ధంగా జరుగుతుంది
అవును
ఎందుకంటే మనం మన వల్లే అది కొని మనమే అన్నీ చేస్తున్నాం చెట్లు కొట్టేస్తుం నా బిల్డింగ్ లేపాలంటారు చెట్లు కొట్టేస్తారు మొన్న కూడను ఒకటి చూసాం కదా
అవును అవునవును అయినా కొంచెంమన్న మారి చెట్లు పెంచుకుంటే ఉంటుంది లేదంటే ఇలానే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి భూమి ఇంకా వేడెక్కిపోతుంది
ఈ మధ్యనే ఇక్కడ చండీగఢలోని ఆర్టిఫిషియల్ ట్రీ అని ఒకటి కలిపెట్టారు అనమాట ఒక ముప్పై ఐదు చెట్లు చేసే పనిని అదోక్కటి చేస్తుందింట
అవును నేను కూడా విన్నా ఏదో కృత్రిమ ఆకులు చెట్లలను సృష్టిస్తున్నారు అది ఈ ఆక్సిజన్ తీసుకొని ఇస్తాది అని విన్నా
కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ముప్పై ఐదు చెట్లు తీసుకునే కార్బన్ డై ఆక్సైడ్ తీసుకొని మనిషికి ఆక్సిజన్ ఇస్తుందంట
అవునవును కానీ మనం చూసిన
చండీగఢ్ లో ఎక్కడైతే పొల్యూషన్ ఎక్కువ ఉందో అక్కడ బిగించారు. ఆట వాటిని
అవునవు నీ కాలుష్యం ఎక్కువైపోయిన ప్రదేశాల్లో అలాంటివి చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు మనం సొంతంగా మళ్ళీ ముప్పై చెట్లను నాటే బదులు అలాంటి ఒక చెట్టు నాటితే మనకు చాలా ఉపయోగం ఉంటుంది.
అదే అదే అలాంటిది ఒటి పెడితే ఏదో మనం చేసే చెడ్డ పనుల్లో అది కొంచెమన్నా తగ్గిస్తుంది. అది
ఇంకా కొన్ని ఇంకా ఏమంటే కొన్ని ప్రదేశాల్లో ఇంకా సమతూలంగా ఉన్న ప్రదేశాలలోనైనా కాపాడుకుంటే చెట్లని కొంచెం వాతావరణం
అవునవును ఇప్పుడు ఇక్కడ అయితుంది కదా ఇప్పుడు ఫ్రెష్ వాటర్ లేకుంది కదా మనకు
అవు
ఈ ఇది పేరు ఏందంటేది అంది ఇది ఇక్కువ ఇది ఈ పేరు మర్చిపోయ అక్కడికి దగ్గర దగ్గర వెయ్యి రకాల పక్షులు వస్తాయన్నమాట. ఏది శీతాకాలం మొదలైతే
పులికాట్ సరస్సు
ఆ చాలా చాలా ఆ కొల్లేరు కొల్లేరు ఎస్ అవునవును ఏమైందంటే ఇప్పుడు అక్కడ టూరిస్ట్ ఎక్కువయిపోయి చెత్త పేపర్లు అ పట్ చేసేదలకే అక్కడ నదివుడి కాలుష్యం అయిపోయిందంట.
అవును ఇలాంటివి కూడా చాలనా కారణాలు వాతావరణ మార్పుల
దాని వల్ల ఒక పక్షి రావడం మానేసిందంట పోయిన సారి రాలేదంట. ఈసారి వస్తాదొ రాదో తెలిదంట
అవును ఇలాంటివి చాలా అంటే సమాజంలో ప్రకృతిలు జరుగుతున్న ఇలాంటి కొన్ని కార్యాలు కూడా ఆగిపోతున్నాయి. సమాజంలో వాతావరణంంలోని మార్పుల కారణంగా
మాముూలుగా అయితే ఆ పక్షి మూడు వేల కిలో అంటే మూడు వేల కిలోమీటర్లు ఎగురుకుంటా వచ్చి అక్కడ ఒక రెండు నెలలు ఉంటదంట. అంతే ఆ రెండుెలలు ఉండి మళ్ళీ వెళ్ళి పోతాదంట
అవును ఈ ఉష్ణోగ్రతలు తట్టుకోవడానికి
అదే అక్కడ ఉష్ణోగ్రతలు బాగాలేక వస్తదంట ఇక్కడికి ఇక్కడికి వస్తే ఇప్పుడు ఈ ఇట్లా అయిపోయ కలక అది ఇక్కడికిగు రావడం మానేసింది. దాని వల్ల ఏమైతుందంటే అంటే వాటికి అంటే అవి బతకవు ఇంగా బతకలేవు
అవును ఇలాంటి ఎన్నో మార్పులు కారణమైపోతున్నాయి. చూస్తే వాతావరణంలో మార్పు అప్పులు నీళ్లు అడగండిపోతున్నాయి. సమాజం మనం బయట తిరగలేకున్నాము. ఇంకా ఈ పంటలు ఈ పంటలకు వచ్చేసరికి ఇలాంటి ఇలాంటి స మార్పుల వల్ల పంటలు కూడా సకాలంలో పండ లేకున్నాయి. ఇప్పుడు
దాని వల్ల ఏమం చేస్తున్నావు అంటే మనమే మళ్ళీ ఇవి పురుగుల మందులుంట ఆ మందులు అంట ఈ మందులు అంటా వేస్తాము. దానికోచ్చేసి అంత పంటంతా నాశనం అయిపోతది
అవునవును ఇంకా ఇప్పుడు ఏదైనా
వచ్చాయంటే భిన్నా పెరగాలంట పంటలు అవిేస్త తే భిన్న పెరుగుతాయంట. మూడు నెలల్లో పేరగాల్సిన పంట రెండు నెలల్లో పెరిగిపోద్ద్దంట
అవును దానిలో కూడా మందులు వేసి పెంచంచేస్తారు. ఆ పెంచింది. సకాలం ఇంకా ఎప్పుడైనా పంట చేతికి వచ్చే సమయానికి మళ్ళీ వానబడితే ఆ పంట అంతా నాశనం అయిపోతుది. మరి అలా నష్టమే వంగం
ంది ఇప్పుడు చాలా మంది రైతులు అదే కదా జరుగుతుంది. ఇప్పుడు కరెక్ట్గా వరి కోసేటయన్కి వానలు పడతాయిన్నమాట
త్ ఓ
వాన కొడితే ఏమైదంటే మిషన్ దిగలేదు చాలా ఇబ్బంది అయిపోతుంది కదా
ఒకప్పటి వాతావరణానికి అన్ని సకాలంలో జరిగేవి అప్పుడు సక్రమైన పంటలు పండించి మంచిగుండేది రైతుల్కి
ఆ
ఇప్పుడు వచ్చేసరికి ఇలా ఎప్పుడంటే ఆప్పుడు వాన్లు పడ్ ఇ ఎప్పుడంటే ఆప్పుడు వాతావరణం మారిపోవడం వల్ల పంటలు సరిగ్గా పండలేకున్నాయి
ఆ పట్టలేండి సరే ఇంకా అసలు పడట్లేదు అసలు కొంతమంది పండిస్తున్నారు బాగా
కొన్ని నీళ్ళు నీటిగా నీళ్ళు ఉన్న ప్రదేశాలలో అయితే సరి సరిపోతుంది కానీ నీళ్ళు లేని ప్రదేశాలకు వ వచ్చేసర్కి చానా కష్టం అయిపోతది
ఆ చాలా కష్టం అయిపోతుంది కొంతమంది ఎలా అంటే నేచ్రల్ ఫార్మింగ్ అనమాట
అవును
అస్సలేం వాడరు వాళ్ళు పురువ్ మందులు ఏం వాడరు డైరెక్ట్ అన్నీ నచురల్గా అంటే సహవసిద్ధంగా దొరికేటవి వాడత తరాన్ని
అవును అలాంటివి వాడ్డం వల్ల చాలా మేలు ఇలాంటివి ఏదైనా పక్షులు కావచ్చు ఇలాంటివి కూడా మనకు వస్తాయి ఇస్తయి పండగ్లు
ఇప్పుడు కూడా మనం పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకి డిమార్ట్లకి అలా వెళ్ళామనుకో కూరగాయలో రెండు సెక్షన్లు ఉంటాయి సహస సహజసిద్ధంగా పండించిన టివి ఆర్గా అంటే ఇవి పురుగు మందులు వేసి పండించినట్టు అని ఎందుకంటే సహసిద్ధంగా పండించ అలాంటివి రేట్ ఎక్కువ ఎందుకంటే పంట తక్కువ వస్తయి కానీ బాగుంటాయి
అవును ఆరోగ్యం కూడా అన్న ఎక్కువ ఉంటుంది
కానీ మా అందరూ ఏం చేస్తారంటే వీటినే తీస్కుంటారు రేట్ తక్కువ ఉంటాయని చెప్పేసి
అవును కానీ మనిషి కూడా కొంచెం స్వార్థంగా ఆలోచిస్తారులే ఇలాంటి సందర్భాల్లో
అవునవును చాలా స్వార్థంగా నన్ను అడిగితే ఏంయాలంటే ఒక్కొక్క చెట్టు ఎస్కుంటే సరిపోతది అన్నీ
అవును వాళ్ళ చుట్టుపక్కల ప్రదేశాల్లో కావచ్చు లేంటే వాళ్ళ
ఆ ఖాళీ ప్రదేశం చలు వేస్కొని అట్లా ఉంటే చాలు ఇంకేం అవసరం లే ఇంకా
ఆ ప్రతి ఒక్కటికి అట్లీస్ ఏదో కొంతలో కొంత ఒకటో రెండో చెట్లుంటే వాళ్ళక్ కావాల్సిన ఈ పరోక్షంగా గాని ప్రత్యక్షంగా ని వాళ్ళే నిర్మించుకుంటారు వాళ్ళ యొక్క సమాజ
అవున్ ఔను దానివల్ల ఏమైతుందంటే పొల్యూషన్ తగ్గిద్ది అట్ల చెట్లు పొడ్చడం వల్ల
ఆ తగ్గడం వల్ల మనకి వాతావరణంలో మార్పులు తగ్గించుకునే అవకాశం ఉంటది
కానీ ఆడ అక్కడ ఎక్కడ జరుగుతున్నో జరగదు కదాప్పు ఇప్పుడు ఐపిఎల్ లో కూడా చూస్తున్నాం గ్రీన్ డాట్ బాల్స్ అంటారు
అవునవు నేనున్న ఈ గుజరాత్, ఢిల్లీ ఏరియాలో ఎక్కడైతే మనకి ఎక్కువ
దగ్గర ఒక లక్ష చెట్లు పైన నాటారు.
అవును, ఇది ఒక మంచి ఉద్దేశపూరితమైన చర్యనే ఇలాంటివన్నా తీసుకుంటే కొంచెం
డం వల్ల ఏమైధ్దంటే అక్కడ ముందే వానలు పడవన్నమాట, ఇట్లా చేయడం వల్ల ఏమైద్దంటే అంటే వానలు పడతాయి కొంచెం ప్రకృతి గునీ సమతుల్యంగా ఉంటది.
అవును ఇలాంటి మేలు సమాజంలో ఏదో కొద్దిలో కొద్దిగన్నా మార్పొస్తది. వాతావరణాన్ని కొంచెం సమతుల్యంగా పెట్టడం వల్ల ఇంకా ఇలా కొంచెం పల్లె ప్రదేశాలలో కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువైపోయింది చెట్లు నరికే వచ్చి ఇండ్లులు కట్టుకోవడం లేదంటే పంటలని కొంచెం పెంచడం కొంచెం వాళ్ళు కూడా కొంచెం తెలుసుకు కొంచెం తెలుసుకొని వాళ్ళు కూడా సక్రమంగా పంటలు ఉండాలి, చెట్లు ఉండాలి అని అర్థం చేసుకుంటే బాగుంటుంది సమాజం.
అదీకాక ఇప్పుడు రైతులు ఎక్కడున్నారు, అందరూ ఇంజనీర్లు అయితా అంటారు లే లేకపోతే డాక్టర్లు అంటారు, కలెక్టర్లు అంటారు.
అవును ఇంకా ఈ రోడ్లు రోడ్లే రోడ్లు వేసేటప్పుడు కూడా అడ్డం ఏమన్నా పెద్ద చెట్లుంటే నరికేస్తాన్నారు. రోడ్ రోడ్లు మధ్యలో ఉంటే సమస్య కానీ ఎక్కడన్నా పక్కలకు ఉన్నప్పుడు ఏం సమస్య అనిపియ్యదు కాబట్టి ఆలోచించాలి వాళ్ళు కూడా
అవునవును ఇప్పుడు తిరుపతిలోనే చూసామనుకో అక్కడ ఒక చెట్టు ఉంది అనమాట అది వేపచెట్టు ఒకటి ఉంది చాలా పెద్దది నాకు అది ఏమైందంటే అంటే ఇప్పుడు వాళ్ళు రోడ్ వెయ్యాలనుకున్నారు, హైవే వేశారన్నమాట.
హుమ్
హైవే కి అడ్డం ఉంది ఈచెట్టు.
ఉమ్
కానీ అక్కడవాళ్ళు ఒప్పుకోలేదనమాట, మేము ఆ చెట్టును పూజిస్తున్నాము. ఎప్పుడునుంచో, మేము దాన్ని కొట్టేనాటికి ఒపుకోము. అనని చెప్తే ఆ చెట్టు చెట్టుని మధ్యలో అలాగే ఉండించి దాని చుట్టుపక్కల వేశారనమాట రోడ్డు
అవును ఇలాంటి కొన్ని తీసుకోవాలి చర్యలు తప్పదు అవి తప్ప ఆ టయాన్ని ఆ టైంలో అవి మనకు వద్దనిపిస్తది కానీ తర్వాత తరాలకి అది ఇది కరెక్ట్ అనిపిస్తది.
అదే అదే ఎందుకంటే వాళ్ళ తాతముత్తాతల దగ్గర నుంచి పూజిస్తున్నారంట ఆ చెట్టుకి ఇప్పుడు మీ హైవేకి ఆడ్డం వచ్చిందని చెప్పి తీసేయకూడదు కదా అని వాళ్ళు చాలా గట్టిగా పట్టుకున్నారు దాన్ని
అవును కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని వచ్చేసి సా ప్రకృతికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపయోగపడతాయి అన్ని చెట్లు సో వాటికి
ప్రతి ఒక్క చెట్లో ఏదో ఒక ఉపయోగం ఉంటది మనకి
అవును మనకీ ఉంటుంది ప్రకృతిలో అవి ఒక భాగం, దాన్నలా తీసేసుకుంటా పోతే ప్రకృతిలో కోల్పోతాం మనం ప్రకృతిని సమాజం కరెక్ట్గా ఉండాలి ఏ వాతావరణం కా